ఆ పడుకొని లేచ లేచావా ఆహ బోంచేశారా మధ్యాహ్నం ఆ చే సేమ్
ఏం కర్రీ వండుకున్నారు ఈ రోజు సండే కదే
చికెన్
ద
మీది హ మటన్ వండుతున్నార మీరు మీకు రెండు వండుక వచ్చదా పొద్దున్న ఒకటే రాత్ర ఒకటి ఉంచుకుంటా అ ఓహో అంటే కొచ్చపు జరు మీరు ఆ అ ఇగా వాడుకుంటను మీరే చెప్ప చెప్పాల ఇంట్లందరు ఆ ఏంటండి ఆ బాగున్నారు
మంచిది
ని ట్లో తన చదువలే
ఏపి కదా ఎగ్జామ్స్ టెన్త్ ఏమి ఇంట్లో ఎవర లేరు తదిఎవల్లి పోలే
మ్ కాగ నాకు ఏను కట్టే మీకంతేం స
ఏటిమి అమగారాలెమజెతారు
తుడుచుకుంటున్నారు
ఉ మా మీ నాన్నగారు
మా నాన్నగారు వర్క్ వెళ్ళారు
మ్ బ్రదర్స్ కట్లేరా సిస్టర్స్ బ్రదర్స్
ఆడుతం చదువుకుంటునాడు అంటే వాడు కాలిగా ఎదో అడా చదువుకుంటునడు ఏదో చదువుకుంటనాడ్ అ అ తింగ తింగడ చేదుకుంటానండి వావికి ఏ స్టోరీస్ అలా ఒచ్చేదు కోట్ అలాంటె ఏం కాదులే మంచిగా చదువుకుం దేనికో ప్రిపేర్ అవుతున్నాడు
ఓ కోన్స్ ఎంసెట్ కటానా
కే
వెరీ గుడ్
నేనా డిగ్రీ చది ఇంకా లేదు ఈ మంత్ అయిపోతది ఉ
ఉహు నెక్స్ట్ ఏంటి మరి
ప్య చేద్దాం ఇప్పుడే గా డిగ్రీ అవును
ఉహు
మరి ఉగాది ఒచ్చే మెమోరీ ప్లాన్
ఉగాది ప్లాన్ ఏం ఉంది యాప్ తెచ్చుకోవడం పచ్చడ్ చేసుకోవడం కలుపుకోవడం తగేయడం అంతే
అంతేనా అంటే ఎం చేయాలి ఉ
మీ ఊళ్ళో ఉగాది ఎలా జర్గుద్ది ఉగాది
బాగానే చేసుకుంటాము
ఉగాది పచ్చడి మీ అమ్మగారు బా జేత్తారా
హ్మ్ బాచెస్
ఉహు
బనేచేత్తర్ మీరు బాగా చేసుకుంటారా, మీరు చేద్దారు లేకపోతే ఎవరిన చెప్తారా మీ ఇంట్లో పంచ్ళ్లు ఏంటళని మీ ఇంట్లో పెద్ద మీరేనా
కాదా నేనే కదా ఇంకెవరు ఉంటారు మీనే పెద్దా
ఉ
ఇంటికి పెద్ద నేనే
ఓ కే పాల్మురే ఎవరైనా పెద్ద బండ్లో పోయోతే హ్మ్
హ్మ్
తీ వెళ్తారా పండగాకి బయటికీ వెళ్తారా
హ్మ్
వెళ్తా
మీ తోమ్ముడు వెళ్తల్లా ఉందిటి పక్కనుంచి వెళ్తాన అంటున్నాడు
వాడ్ వెళ్తాడు
సాలంగ ముగడచచ్చ తొన్న మన్నడా
అవును చెప్పండి ఏంటి
ఏమిీ లేదు బాబు ఎలా చదువుతున్నామ అని అడుగుతున్నాన అయితే త గలోగ ఇత్తం గాలి రెక్కలు తీసుకుంటన్నామని కదా లెక్కలు గాలి చద్దామంటని కదా
కరెక్ అయిపోతుంది హలో ఉన్నారా ఎల్ది ఒక సారి ఆగల్ మీరు మిక్సీ కొంటా పోత నెట్టయి పోయిదా రా ఊరు ఏళ్తున్నాడా ఏ ఊరు.
ఏదో ఊరు ఊరి పేరు చెప్పకూడదు.
ఉహూ
ఉం
ఇంకేంటి మరి
అదద మీరే జెప్పాలండి.
చెప్ప నాక ఏమి లేదు. విశేసాల ఏ ఉంట టయి బబు వండుకోడతినడామే మా దగిర సస్ స
కొంచెం దగ్గర రండి.
చెప్పండి ఇది.
ఇకేటి అండి మరి అ
ఈశేషాలు ఎడినా అడుగుతున్నాను.
మీ అక్కవ
అ
మా దగ్గర ఉంటే చెప్పడానికి,
ఏ పొద్దు నుంచిలుగు వచ్చది ఉన్నారేమన్నా. వచ్చానుకు వచ్చినట్టు మీరు. ఆగు ఆగండి మీరు ఇ పి
వచ్చా చెప్పముందు నా తెలుగ వచ్చిగాని, ముందు తెలుగుద రాదు రాదు అందుకే మీ ఎక్క గాలిలో రాత్తదని చెప్తుంది.
ఇటువైపు రావద్దు య ఏ ఆయా వాక్యాలు మరి
నిషేధార్థకు వాక్ష ఈనాక ఎవరు చెప్తార ఎవరు లేరు
ఈ మరి ఎవరు చెప్తారు డు తెలుగొచ్చన్నార ఏ సేరు
ను చరకు వసినడుగా నాే అస చెప్పాను అంతే ఇంకేం చెప్పాలా
సరే అడిగినాడండి అ
బేగ నడవండి ప
ఆ చెట్ ఆన్న సి అంటే ఈ శ్రీ అంటే అమరి మరి తార అవును
ఆ అంత్రమా అది ఏం సదువురా బాబు
సియారే అందరికి సియారే అంతరాత్మ అందరికి ఫ్రీ అని అర్ధం అ అక్కడ ఫ్రీ
నానా అనర్ధాలో ఈయన అర్థాల్లో తెల్దు తెలుగొచ్చు మరి అర్ధాలు అంత చెప్పారా నేను
గురుగు సంపదండి తనికి
ఓ మీకకు వచ్చి కాదు నాకెందుకు రావడం
స అది పం బుదంగానికి బుజంగానికి నానర్ధం గంగానికి నానర్థం
మృదంగమా బుజంగమా అ
ఇంకేటి మరి సరె మరి అర్ధరగా ఎవరా ఉంటను అలాగే బాయ్ గుడ్ ఈవెనింగ్ అండి పో